హలో
హలో ఆ, ఆ వినిపిస్తుందండి
ఈ రోజు మనము వాతావరణం గురించి మాట్లాడుకుందామా?
ఆ ఓకే సార్, వాతావరణం గురించి మాట్లాడదాం మనం ఈ రోజు
ప్రస్తుతం వాతావరణం ఎలాగుంది
ఈ రోజయితే వాతావరణము మార్నింగ్ వచ్చేసి ఎండ్ అవ ఉండే కాకపోతే ఈవినింగ్ మొత్తము మళ్ళీ గాలి దుమ్ము వారమొచ్చి మబ్బు మబ్బు ఉంది, మీ దగ్గర
మా దగ్గర మార్నింగ్ ఎండనే గొట్టిందీ, ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఐదు గంటల నుండి ఈ ప్రస్తుతం ఇప్పడ వరకు చాలా భయంకరంగా వర్షం పడుతుంది, మా దగ్గర పవర్ గూడ లేదు. కరెంటు పోయింది ఇగ కరెంటు పోయిన్తర్వాత ఏం జేయాల మాకు అర్థం గాకున్న ఇగ సైలెన్స్ అలాగే ఉన్నాం, ఫోన్లు చార్జింగ్ లేవు ల్యాప్టాప్లు చార్జింగ్ లేవు, ఏమి లేవు. చాలా వర్షం పడుతుంది, చీకటయిపోయింది మా సైడ్
ఆ ఇగ మాదగ్గరా మామూలుగా గాలి దుమారం వచ్చింది గనీ వర్షం ఏమి రాలేదు గని ఈ గాలి వల్ల ఏ ఏమో అయితదంటె పో ఇగ ఇప్పుడు మామిడి చెట్లకు పూత వస్తుది కదా రాలిపోతూ ఉంటది
అవును ఇది మనకు ఇంకా ఎండాకాలం కాబట్టి మనకు మామిడి చెట్టు ముఖ్యంగా మామిడికాయల సీజన్ కదా ఇది
ఆ ఇది మామిడికాయల సీజన్ కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న మామిడి పిందెలు పడుతూంటాయి కొ కొన్ని చెట్లకయితే ఇప్పుడే పూత వస్తూ ఉంటది కాబట్టి ఆ గాలి దుమారానికి పూ రాలిపోయే అవకాశం కూడా ఉంటది
అవును అలా మనకు ఆ ఏమంటారు మన మ్యాంగోస్ ట్రీస్ ఉంటాయి కదా ఆవ చసి ఒకవేళ ఇప్పుడు కనుక మనం నాటి న్నామంటే ఇప్పుడు నాటితే మళ్ళీ అది వచ్చే సంవత్సరం వర పెద్ద అయి లేంటే సమ్మర్ సీజన్ కాబట్టి ఇప్పుడే పెద్ద కావడం తొందరగా పెద్ద కావడం ఇలా ఇలాంటివి జరుగుతయా
ఆహా లేదు ఇప్పుడు చెట్లు పెద్దగానే ఉండి వాటికి కాయలు కాసేసి సీజన్ ఇది ఎండాకాలంలో మామిడికాయలు కాస్తాయి కాబట్టి అ గాలి దుమారానికి మామిడి కాయలు కూడా కొన్ని చిన్న చిన్న పిందెలాగా ఉన్నాయి రాలిపోతాయి రాలిపోయిందంటే ఏమైతుది రైతులకు నష్టం కూడా జరిగే అవకాశం ఉంటది
అ అసలు మామిడికాయకు రైతులకు అంత సంబంధం ఉంటుందా రైతులే మామిడిగాపిస్తారా వాళ్ళు వడ్లు అలాంటివి ఇలాంటివి విడిస్తారు కదా అయ
అభిప్రాయ
మనకు నార్మల్ గా మనం కూడా పెంచుకోవచ్చు కదా మ్యాంగో ట్రీస్ అని
అంటే మన ఇంటి దగ్గర అయితే ఒకటో రెండో పెట్టుకుంటాం కానీ వేరే వాళ్ళు ఏం చేస్తారుంటే ఇట్లా ఎకరం భూమి తీసుకొని అందులో కొన్ని చెట్లని నాడుతారు అంటే వరుసగా కొన్ని ఇట్ల యాభై వంద చెట్లను నాటి ఆ వాటికి చక్కగా చక్కగా వాటరు పోస్తూ వాటికి మందులు అవి ఇవి చల్లుతూ ఉంటా అంటే బాగా ప పంలు కాసే అవకాశం ఉంటది
మీకు మామిడి పండ్లలో రకాలు తెలుసా
ఆ ఇక కొన్ని రకాలు తెలుసు నాకు మామిడి పండ్లల్లో కొన్ని రకాలు తెలుసు
ఇలాంటిలాంటి రకాలు తెలుసా మీకు చెప్పగలరా అలాంటి కలర్స్ కూడా అడ్ టైప్స్ కూడా చెప్తారా
అంటే మామిడి బంగనపల్లి మామిడి పండ్లు ఉంటాయి కోత మామిల్లు ఆ ఇట్లా మామిలు కొన్ని కొన్ని పేర్లతోటి పిలువబడతాయి ఇక రసాలుని అంటే కొన్ని పనులు తీయగా ఉంటాయి కొన్ని పనులు ఏమో పులుపుగా ఉంటాయి మామిడి పండ్లు కూడా
వమి ఈ ప్రదేశంలో వస్తున్నాయా మామిడి పనులు చాలా వస్తున్నాయా లేదంటే ఇంకా స్టాక్ కాలేదా
ఇంకా సీజన్ ఇప్పుడు చిన్న పిందెలే ఉన్నాయి కాబట్టి ఈ మామిడి పనుడ్లు ఏమి అమ్మడానికి రా రావట్లేదు ఇంకా ఒక ట్వంటీ డేస్ అయిందంటే అప్పుడు మామిడికాయలు అమ్మడానికి వస్తాయి
అవు మనకు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మీకు ఇవాళ వర్షం ఇవాళ వర్షం పడలేదా అసలు
ఆ మా దగ్గర వర్షం ఏం రాలేదు గాలి దుమారం వచ్చేసింది
గత వారం నుంచి ప్రతి రోజు పొద్దున వర్షం పడుతుందా లేదంటే పడడం లేదు
నుండి చాలా డిఫరెంట్ గా ఉంది ఒక్కొక్క రోజు మార్నింగ్ చిన్న చిన్న తొ కరి చిరు జల్లులతో వర్షం మామలుగా వస్తుంది పోతుంది మళ్ళీ ఎ న వస్తుంది
అవున మాకైతే ప్రతి రోజు చిన్న చిన్నగా వర్షం పడుతుంది మార్నింగ్ వక్ వెంగేకొక ఆఫ్ సెట్ల భూమి అంతా తడిసిపోయి మార్మింగ్ వర్షం పడుతుంది ఇక దాని తర్వాత మెల్లగా ఎండా వెళ్తుంది ఇక సాయంత్రం పూట వర్షం పడటడం అంటే ఇదే ము మొదటిసారి అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో
ఆ ఇది ఎండాకాలం కదా అసలు ఎండాకాలంలో బాగా ఎండ వు ఉంటదని మేము అనుకున్నాం గాని వన్ వీక్ నుంచి వాతావరణంలో బాగా మార్పులొచ్చేశాయి
అవును అవును మనకిప్పుడు మనకు చలికాలం చూసుకున్నట్టు అయితే మనకు చాలా చలి తగా ఉంటుంది ఆ ఇగ ఎండాకాలం ఎండ ఉంటది మీకు నచ్చిన కాలం ఏదో నేన్ తెలుసుకోవచ్చా
నాకు బాగా నచ్చిన కాలం అంటే వర్షాకాలం నాకు బాగా ఇష్టం
ఆ ఎందుకు వర్షాకాలమే ఎందుకు ఎందుకు ఇవి ఎందు చలికాలం వున్ను ఆ ఎండాకాలం ఎందుకు కాదు
అంటే నాకు వర్షాకాలము లో వర్షము పడుతది ఎండా ఉంటది చక్కగా కాసేపు చలిగా ఉంటది అన్ని కాలలని కూడా వర్షాకాలంలోనే చూడొచ్చు అను ఉద్దేశం తో నాకు వర్షాకాలం అంటే బాగా ఇష్టం మీ కే కాలం ఇష్టము
నాకు చలికాలం అంటే చాలా ఇష్టం
చలికాలంలో బాగా వెదర్ చల్లగా ఉంటది కదా
కానీ నా బాడీ కి ఎక్కువ చలి పెట్టదన్నమాట నాకు వర్షాకాలం ఎందుకు ఇష్టం లేదంటే ఇప్పుడు మనం బయటికి ఎటనా వెళ్ళాలి అనుకుంటే మొత్తం పచ్చి పచ్చిగా కాళ్ళు బయటపడితే పచ్చి ఇగ గలీజ్ గలీజ్ గా అపిస్తది అదే ఎండాకాలం ఏటనా బయటికి వెళ్దామంటే చమటగారుతుంది చలికాలం ప్రశాంత తంగా మంచిగా వెచ్చగా మ మంచిగా ఉ ఉంటుంది మనకు మన వెళ్ళడానికి నైట్ పడుకునేటప్పుడు అండ్ అలాగే చలికాలంలో మనకు మనం చిన్నప్పుడు చదువుకున్నట్టయితే రాత్రులు చాలా పెద్దదిగా ఉంటాయి అని మీరు విన్నారా
ఆ అంటే కాలాన్ని బట్టి ఒక్కొక్క సీజన్ లో అంటే రాత్రి పగల్లో తేడాలు ఉం అంటే అది కామన్ అంటే చలికాలం ఒక విధంగా వర్షాకాలం ఒక ఒక విధంగా ఎండాకాలం ఒక విధంగా ఉంటయి
అందుకే నాకు చలికాలం అంటే ఇష్టం. కాస్త ఎక్కువ టైం దొరుకుతుంది పడకోోడానికి వెచ్చ వెెచ్చగా చల్లెట్గా కాస్త ఫ్యాన్ పెట్టుకొని చెద్దర కప్పుకొని ఆరంబం పడుకుంటే ఆ చలిగా చలిగాలం కాస్త ఎక్కువసేపు సమయం నిద్రపోవచ్చు అది నాకు చలికాలం అంటే కాస్త ఎక్కువ ఇష్టం
అంటే చలికాలము మనకు డే చిన్నగా ఉంటదండి చలికాలము చూసుకున్నట్లయితే తె పగలు డే మొత్తం కూడా చిన్నగా ఉండి రాత్రి చూసుకున్నట్టయితే రాత్రి చాలా పె పెద్దగా ఉంటది ఆ టైం కూడా తొందరగా కాదు నైట్ అదే డే లో చూసుకున్న అట్ల అయితే టైం తొందర అయిపోతూ ఉంటది
అదే మనకు డేలో టైం తొందరగనే అవ్వాలి అని నాకు కోరిక ఎందుకంటే మ మనం ఎలాగో ఏం పని చెయం కాబట్టి కాస్త తొందరగా గడిచిపోతే రోజు ను నైట్ ప్రశాంతంగా పడుకోవచ్చు అనే నా మైండ్ సెట్ నా ఇంటెన్షన్ అలా ఉండ ఉంటుండే సో ఇగ అందువలన ఇగలాగే ఉంటుంది అండ్ మీరు! ఇది చెప్పగలుగుతారా మీరు ఆ మన చలికాలంలో ఎలాం ఎలాంటి చెట్లను గానీ, ఎలాంటి పళ్ళు వస్తే వస్తాయని మీకేమైనా తెలుసా
అంటే చలికాలంలో బాగా కూల్గా ఉంటది కదాండి. కూల్గా ఉండడం వల్ల కొన్ని పళ్ళు దాదాపు చలికాలంలో రేగాయలు రావడము ఎక్కువగా రేగాయలు వస్తూ ఉంటాయి. సపోటా పళ్లు, దానిమ్మ ఇలాంటి పళ్ళు వస్తూ ఉంటాయి మార్కెట్ లో నేనప్పుడప్పుడు మార్కెట్కు కూడా వెళ్తూ ఉంటానండి.
అ మార్కెట్ లో మీరు ఎలాంటి పంలు ఎలా ఎలాంటి రకమైన పలు తీసుకుంటారు ఎందుకు హెల్తీ ఇలాంటి హెల్తీ హెల్తీ పళ్లు తీసుకుంటారు
అంటే మార్కెట్ కు వీక్లీ, వీక్లీ ఒకసారి వెళ్ళడం మార్కెట్ కు వెళ్లిి మనకు కావలసిన పోషకాలున్న పళ్ళని కూడా తీసుకొని వస్తూ ఉంటాను. అందులో కొన్ని పళ్ళంటే బాగా ఇష్టము, అవే ఇంటికి తీసుకొస్తూ ఉంటాను.
ఇప్పుడు ఒక్కొక్క ప్లేస్ లో మనకు ఒక్కొక్క రోజు ఉంటది కదా మార్కెట్ మరి ఈ దగ్గర ఏ రోజున మార్కెట్ ఉంటుందో
ఇక్కడయితే డైలీ కూడా ఉంటది మార్కెట్. అయితే విలేజ్ పర్పస్ పర్పస్ గా చూసుకున్నట్లయితే మనకు సంత అని ఉంటది. విలేజ్ లలో అయితే వీక్లీ వన్ టైమ్ ఉంటది. ఆ కొన్ని సిటీలని చూసుకున్నట్లయితే డైలీ గూడా మార్కెట్ జరుగుతూనే ఉంటది.
అవును అంటే మీకు ఆదివారం రోజు ఉంటుందన్నమాట
ఆ సంత సంత అనేది వీక్లీ వన్ టైమ్ ఉంటది. మార్కెట్ అనేది డైలీ మార్కెట్ లో! కూరగాయలు ప్రతి రోజూ కూడా రైతులమ్మడానికి తీసుకొని వస్తూ ఉంటారు వాళ్ళు.
అవున అవున అవును మాసయి కూడా అలాగే ఉంటుంది ఇంకా ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా కానీ ఎక్కువ శాతం ఆదివారాలే కూరగాయలు ఇట్లా చిన్న సంత కూరగాయలు అనేటివి ఆదివారమే ఎక్కువ చూసాను నేను మీరు కూడా ఆదివారమే చూస్తుంటారు ఇ ఇంకా వేరే ఏమైనా తేదీలలో చూసారా ఎక్కువగా
అంటే మేము అవసరాన్ని బట్టి కూరగాయలు కొనడము, అంటే ఎప్పుడు బయటికి వెళ్ళి వెళిన బజారుకెప్పుడు వెళ్ళిన మనకు అవసరాన్ని బట్టి కూరగాయలు గాని, పళ్ళు గాని తీస్ తీసుకొస్తూ ఉంటాము. ఈ రోజే తేవాలి అన్న నియమమేమీ లేదు. అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటామండి, బయటికి వెళ్ళినప్పుడల్లా.
ఓకే మీరు చికెన్ మటన్ లో తింటారా నాన్ వెజ్ తింటారా మీరు
హా నాన్ వేజా అంటే మేము ఎప్పుడో ఒకసారి. వీక్లీ ఒకసారి అట్లా తీసు తింటూ ఉంటాము.
ఓకే ఓకే మటన్ రేట్ ఇట్ల ఎంతట
ఏం సార్
మటన్ మటన్ బీట్ ఇట్ట అట్న్నా
ఆ ఇగ మనకేం తెలియదు అది జెన్స్ తీసుకొస్తరు. మా సార్ తీసుకొస్తరు కాబట్టి దాని గురించేమో ఐడియా లేదు. మేము బయటికెళ్ళామండి, ఇంట్లోనే ఉంటాము. అయితే ఇప్పుడు వా వాతావరణ పరిస్థితిని చూసుకున్నట్లయితే గూడ అగే వెదరూ అసలు బాగాలేదు. అందుకే మేము బయటికి ఎప్పుడు గూడా వెళ్ళము.
ఓకే చాలా రేరుగా వెళ్తారన్నమాట
ఆ అంతే మా సారే వెళ్ళి తీసుకొస్తూ ఉంటాడు. కాకపోతే ఆ కూరగాయలకు మాత్రం వెళ్తూ ఉంటాను
సరే సరే ధన్యవాదాలండి ధన్యవాదాలు
ఓకే సార్ థ్యాంక్ యూ
ఓకే